హాండి నా మాట క్లియర్గా వినిపిస్తుందా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఓకే ఓకే ఇంకా అండి ఏంటిస్ స్పెషల్స్ ఎం చేసారు ఈ రోజు
స్పెషల్స్ అంటూ ఈరోజు కొంచెం నాన్ వెజ్ ప్రిపేర్ చేశాను ఫిష్ కర్రీ పిల్లలు చాలా రోజులు అవుతుంది ఫిష్ తినకని అడుగుతుంటే ఫిష్ కర్రీ చేశాను
ఓకే అంటే మీరు ఫిష్ కర్రీ ఎక్కువ ఇష్టపడతారా ఫ్రై అట్లా పులుసు ఫ్రై ఫ్రై అండి ఎక్కువ ఏది ఇష్టపడతారు
పిల్లలు ఎక్కువ ఫ్రై ఇస్ ఇష్టపడతారండి తినడానికి కర్రీస్ ఎక్కువ ఇష్ట ఇష్టపడరు కాకపోతే ఇప్పుడు మనము ఫిష్ తీసుకున్నాక తలా తోకా ఉంటుంది కదా ఇంకా వాటిని కొంచెం కర్రీ చేయాల్సి వస్తుంది
అవును తల చాలా రుచిగానే ఉంటది అవునండి హుమ్
తల తింటారా మీరు
ఆ తింటానండి నేనైతే ఇష్టంగానే తింటాను అమ్మ అల్వట్ చేసారు ఇది
అవునంట ఫిష్ హెడ్ తింటే చాలా మంచిదంట అండి అసలు
చెయిను ఐన్ ఇంట్లో ఎన్ని ఫిషులు తేచ్చినా తల బాగాలు అన్ని నాకే వస్తాయి
వా అయ్యో గ్రేట్ అసలు మీరు
ఆ నాకు ఇష్టం అంటే ఇంకా ఆ ఐస్ అవి తీసేస్తారు కదా ఇంక అంత ఏం కనిపించది నార్మల్ గా ఏదో పీస్ లాగా కనిపించేస్తుంది తలా తినెస్
లోపల ఏముంటదో తినడానికి అనిపిస్తదండి పైనం డబ్
ఆ కానీ అ అదొక రుచి ఉంటది ఆండి అదో ఫ్లేవర్ ఉంటది ఆ చిన్న చిన్న బోన్స్ ఉంటాయి కదా కదా అందులోనే ఏదో మంచి ఫ్లేవర్ కనిపిస్తది నాకు
అవును ఆ ఫ్లేవరులో చాలా హెల్దీ అంటాండి ఇంకా అందులో బ్రెయిన్ అవ
అవును ఉంటాయి కాబట్టి అవునవును ఇంకా ఫిష్ జనాని చేస్తే స్తారు అది అంత ఇష్టంగా ఏం తినను ఆ ఇది మాత్రం ఇష్టంగా తింటా ఫిష్ అది జనా అని చేస్తారు కదా ఎగ్స్ ఆ అది ఆ అది కూడా చేస్తారు బట్ అంత అది అంత ఇష్టంగా ఏం తిన నను నాకు ఇది ఇష్టం నాకు తలకాయ బాగా నమస్తే
ఉ ఉ మంచిది హెల్త్ అండి హెల్త్ పరంగా చాలా మంచిదండి నేర్చుకోవాలి నేను కూడా తినడం
ఆ మంచిదండి అది ఇంకా మనకు ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి నాచురల్ గానే మనకు స్కిన్ చాలా హెల్దీగా ఉంటుం
అవునండి అవును అవును సపరేటుగా ఇంకా సప్లిమెంట్ తీ కోవాల్సిన అవసరం లేకుం డా ఇ ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ చాలా యూజ్ సైతాయి
ఉం చాలా స్కిన్ హెల్త్ రెండు బాగుంటా టై ఫిష్ వల్ల మొత్తం ఫి చాలా యూజ్ అండి ఇప్పుడు సపోజ్ చికెన్ అనుకోండి భాగ వేడి అండ్ అవి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు
అవునండి
సో ఇంకా ఆ అవసలు సేఫ్ కాదు అంటా రు సో ఫిష్ అన్కోండి ఫిష్ ప్రాన్స్ ఇవన్నీ అయితే కొంచెం సీ ఫుడ్ మనకి ఎప్పటికైనా హెల్దీ మంచిగు
అవునండి సీ ఫుడ్ చాలా బెటర్
ఉమ్
చికెన్ తో కంపార్ చేస్తే ఇది చాలా బెటర్ అండి ఇంకా
అవును ఇంకా మీరు ఇది నాన్ వెజ్ లోకి ఇప్పుడు ఫిష్ పులిసు అవి చేసుకుంటే మేమైతే సంగటి ప్రిపేర్ చేసుకుంటాం. అండి రాగులు ఉంటాయి క దా అత్తయ్య వాళ్ళే రాగులు కడిగి ఆరబెట్టి తర్వాత అన్ని ఏరేస్తారన్నమాట అందులో ఏమన్నా రాయి అట్లే ఏమన్నా ఏమన్న వేసి అన్ని వేరేసి అత్తయ్య ఇం కా ఇ విసుర్రాయి అంటారు తెలుసా అండి తిరగలి అంటే
అవునవును విసుర్రాయి తెలుసండి
ఆ అమ్మ వాళ్ళు అందులోనే కింద కూర్చొని బస్తాలాగా వేసేసుకొని దాని మీద పెట్టుకొని ఇంకా ఇసురుతా ఉంటారు అన్నమాట ఒకరు అవి రాగులే వేస్తుంటే ఒకరు ఇసురుతు టారు సో అట్లా వచ్చిన పొడిని మేము అప్పటికప్పుడు సంగటి చేసుకు
ఆహా అంటే ఇప్పుడు వాటికి రాగులు కంప్లీట్ గా పౌడర్ అవ్వాలా లేకపోతే మనకు ఏమం చిన్న చిన్న వక్కలు అవ్వాలా అండి
ఆ పౌడర్ అవాలండి వక్కల్ల కావద్దు మొత్తం కంప్లీట్ గా పౌడర్ అయ్యాక మళ్ళీ జల్లిస్తారు అనమాట
ఆహా అంటే ఇప్పుడు మనం పి అది మిల్లులో మరాడించుకోవచ్చు కదండి అట్లా
ఆ అంటే ఊర్లలో అంత అవేలబుల్ ఉండేవి కాదు కదా మేము ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళినా ఆ అమ్మ దగ్గ దగ్గరికి వెళ్ళినా సడన్ గా అడుగుతాం అన్నమాట ఇట్లా తినాలనిపిస్తుంది. ఇది చెయ్యి అని అనగానే వాళ్ళు వెంటనే ఇంకా అప్పుడకప్పుడు అక్కడ దొరకవు కాబట్టి. వాళ్ళు ఫ్రిడ్జులు ఇవి కూడా వాడరు అన్నమాట. అరె వాళ్ళ అయితే అస్సలు వాడరు. మమ్మీ అన్న వాడతారు. సో ఇంకా మమ్మీ అయితే మీకు మిక్సీ లో వేస్తారు అత్తయ్య అయితే ఇంక అప్పుటికప్పుడు తిరగలిలో
ఉహు అవునా అయితే మేమేం చేస్తాము ఇట్లా. టోటల్ కంప్లీట్ పిండి కావాలంటే ఇంకా మరాడించుకోవడము లేదంటే. అవి వక్కలు అంటారు. దాని ఇప్పుడు జొన్నల్ది గట్క చేస్తారండి. మీకు ఐడియా ఉందా.
ఆహ్ అవునవును ఆహ్.
కంప్లీట్ గా. పిండి కాకుండా చిన్న చిన్న వక్కల్లాగా ఇసురుకోవడము.
మాకేమో కంప్లీట్ గా పౌడర్ చేస్తారు. జావ చేసిన ఇంక ఇలా కంప్లీట్ గా మెత్తగానే ఉంటది అన్నమాట. నాలుకేమల్ల గింజలాగా. తగలదు.
అదే అదే కానీ రాగులు కూడా చాలా హెల్దీ అండి.
చాలా మంచిదండి మంచి కాల్షియం ఉమ్ జుట్టు ఉడదు చాలా బోన్ బోన్. ఆహ్ డెన్సిటీ బావుం. తది సో మనం. ఈ ఇట్లా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అది దాంతో తింటే బాగుంటది.
ఉహు రాగి.
కాదండి మళ్ళి ఆహ్ రాగిసంగట్. చేయ్.
అవును రాయలసీమ. ఆంధ్ర స్పెషల్ ఎక్కువ రాగి సంగటి యూజ్ చేస్త. ఎలా చేస్తారు మీరు రాగి సంగటి.
ముందు బాగా దీనికి రేషన్ బియ్యం అయితే బాగుంటదండి. రేషన్ బియ్యం మనం కొంచం ఆహ్ అంటే. మాముూలు బియ్యం బాగుంటది గానీ అంత మెత్తగా రాదనమాట.
ఆహా.
సపోజ్ రేషన్ బియ్యం అయితే కొంచెం ఎక్కువ మెత్తగా వస్తది అంటారు అత్తయ్య. ఇంకా సో నేను అదే వాడుత. తున్నాను.
ఉమ్ హు అంటే రేషన్ బియ్యం కూడా మరాడించుకోవాలా
ఆ లేదు లేదు మనం నానబెట్టు కోవాలి మామూలుగా బియ్యాన్ని నాన్ బెట్ట వేసుకున్న తర్వాత బియ్యం నాన్ బెట్ ఎసుకున్న తర్వాత ఒకటికి రెండు కప్పులుగా నీళ్లు పోసుకుంటాం కదండి మనము కాకపోతే సంగటి తెనాలుగైదు కప్పులు పోసుకోవాలి
ఆహా
వన్ ఈస్ట్ సిక్స్ పోసుకున్నా నో ప్రాబ్లం అలా వేసుకొని ఇంకా అది అన్నం బాగా ఉడికాక అందులో ఈ రాగి పిండి వేసుకొని ఆ తెడ్డు అని ఉంటది అనమాట ఈ సంగటి కలపడానికి వాడతారు మా సైడ్
ఉహుమ్
చూడ్డానికి బ్యాట్ లాగే ఉంటది సో అలా ఒక చెక్కతో చేపిస్తారు ఆ చెక్కది సో ఇంకా పాకం అట్లాంటి ఇవి కూడా దాంతోటి కలుపుతారు అనమాట అరిసెలకి వాటికి
అదే అదే
సో ఇంకా దాంతో రాగి పిండి పోస్త ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుతుంటారు ఇంకా వేడి వేడిగా ఇంకా అలా ముద్దలు చేసి వేస్తారు అనమాట ఇంకా మనం నాన్ వెజ్ తినాలయితే ఇలా లేదు నాన్ వెజ్ తో వద్దు ఈరోజు వెజ్ తో తినాలి అనుకుంటే తోటకూరని ఉడకబెట్ తాలింపు వేస్తార అనమాట ఎల్లిపాయ కారం వేసి
హ
అలా కూడా బాగుంటుంది అలా లేకపోతే పుల్ల కూర అని టొమాటో చాలా బలం అండి మా అత్తయ్య వాళ్ లో ఎండాకాలం మొత్తం ఎవ్రీడే తింటారు ఆఫ్టర్నూన్
ఆహా ఏది ఇది రాగి సంగటి యా
రాగి సంగటి ఎవ్రీడే తిన్ టారన్మాట
చాలా బెటర్ అండి ఇప్ ప్పుడు ఇది నాకు అర్థం కాలేదు ఇది ప్రిపరేష్ టం కి వాటర్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలా మనం
ఆహా లేదండి మీరు అన్నం ఎలా వండుకుంటారో జనరల్ గా అలా వండేసుకోవాలి కాపోతే ఏంటంటే మనం నార్మల్ బియ్యనికి వన్ ఈస్ట్ టూ అట్లా చూస్తాం కదా క దనికి మె త్త కావాలి కాబట్టి వన్ ఇస్ట్ సిక్స్ వేసుకోవాలి వాటర్ ఒక ఒక కప్పు బియ్యం వేస్తే ఆరు కప్పులు వాటర్ వేసి ఉడికించుకోవాలి
ఫస్ట్ డైరెక్ట్ అన్నిీ కలిపేసి ఉడికిచ్చేయాలా
ఆహా లేదు మామూలుగా అన్నం ఎలా ఉడికిస్తామో అలా ఉడికించిి లాస్ట్ లో రాగి పిండి వేయాలి
హ హ
లాస్ట్ లో రాగి పిండి వేసి కలుపుకోవాలి తక్కువ ఉన్నప్పుడు ఆ మనం అన్నమిట్ల అన్న అప్పుడు మెత్తగా అయి ఉంటది కొంచమే వాటర్ కల వాట గా ఉంటంది కొంచం లూజ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు మన లైట్ గా ఉప్మా ఎలా ఉంట ఉంటదండి ఇప్పుడు అలా ఉన్న ఇప్పుడు మనం వెంటనే పొడేసేసుకోవాలి ఆ ఇంకా మనకు అర్థం అయిపోతుది ఇది బాగా ఆ దగ్గరకు వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలని మనకు అర్థంమవుతుది చేతికి అంటుకోకూడదు అనమాట ఆ టై లో మనం స్టవ్ ఆఫ చేయాలి
రాగి పిండి ఒక వన్ కప్ యాడ్ చేసుకోవాలా అండి
ఆ వన్ కప్ యాడ్ చేసు ఎక్కువ రాగిపిిండి వేసుకుంటే మంచిదండి తక్కువ రైస్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా కార్బోహైడ్రేట్ క రై పెట్ ఇ క అనుకోండి టూ కప్స్ అట్లా రాగి పిండి వేస్తారు అత్తయ్య ఆ ఇంకా అది వేడి వేడిగా తింటేనే బాగుంటది మళ్ళీ చల్లగా అవుతే బాగోదు అండ్ అదిబ ఏముకల్ కి బలము మన హెయిర్ కి బలము చాలా స్ట్రాంగ్ ఉంటుందండి ప్పట్టి ఇంకా ఇంకా మా అత్తయ్యళ్ళు ఇప్పటికీ పొలం దగ్గరికి నడుచు కుంటూ వెళ్తారు మామయ్య అయి అత్తయయినా పొలం పనులన్న వాళ్ళే నిల్చొని చేపిస్తారు చాలా బలం
ఒక కప్పు రైస్ తీసుకొని మనము ఒక టూ కప్స్ పిండి పెట్టు కోచండి
ఆ అవును వాటర్ ఎక్కువ పోసుకోవాలి
ఇది పిల్లలకు ట్రై చేస్తున్నా అండి కాని అసలు పిల్లలు తినడా నికిస్ చెప్పడట్లేరు ఆ రాగి జావా కూడా ట్రై చేస్తున్నా కానీ తినట్లే
ఒక ఏజ్ వస్తే వాళ్ళకి హెల్త్ మీద వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వస్త వస్తదండి ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే మొన్నటి వరకు అన్నిటికిీ అబ్బా అబ్బా అనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ లోనో లేకపోతే ఎక్కడో దగ్గర చూసి టీచర్స్ చెప్పడము ఇలా తెలుసుకొని స్లోగా అన్నిటికి అలవాటు పడుతున్నారు వాళ్ళే అడుగుతారు పెసరట్టు చేయి మమ్మీ ఆ తర్వాత ఇంట్లోనే సాండ్విచ్ చెయి వెజ్ సాాండ్విచ్ ఇంట్లోనే చేయి మ్యాగీ వద్దు అని వాళ్ళే చెప్తారు తారు ఇప్పుడు కొంచెం ప లేదు
అదే అదే అండి వాళ్ళకు కొంత అవగాహన వస్ తే కంపల్సరీ అడుగుతారు ఇంకా మా పిల్లలు ఏమో ఇట్లనే సతాయిస్తున్నారనిం ఇక నేను ఇడ్లీ దోసలల్లో కి పెడుతున్న రాగులు రాగి దోశ
అదే
ఆ మిన మినపప్పు ఒక గ్లాసు ఈ రాగులు ఒక గ్లాస్ పెట్ రాగి దోశ రాగి ఇడ్లీ అలా చే ంటే కొంచెం తింటున్నారు కానీ కంప్లీట్ గా రాగి సంగటి రాగిజావా తీసుకోవట్లేరు
తీసుకోరు కొంచెం అళ్లా కొత్తగా అనిపిస్తది టేస్ట్ ఉండదు బేసిక్ గా సో వాళ్ళకి ఇదేంటో అన్నట్టు త కొంచెం బెల్లం వేసిచ్చిన బాగుంటుంది దండి సరే అండి థ్యాంక్ యూ ఊ అ